అ
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
మేము బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇలా అలా అలా తిరిగేసి వచ్చేసాము బయటిక వెళ్ళి
అవునా ఎండ కొడుతుంది కదండి ఎండలో ఎందుకు తిరుగుతున్నారండి
ఎండలో ఆ ఎ ఎండలో గొడుగు పట్టుకొని వెళ్తున్నాం లేండి కొంచెం జాగ్రత్త కోసం మంచి నీళ్ళలు తీసుకుెళ్తున్నాను
అవును లేకపోతే మళ్ళీ ీ డిహైడ్రేట్ అయితారు
అవునండి మా ఇంట్లో మా నాన్నగారు కూడా చెప్పారండి గొడుగు తీసుకెళ్లామని అందుకే గొడుగు పట్ కొనే బయటకి వెళ్ళినం పని ఉంటే
అవునా నీరు కూడా ఎక్కువ తాగండి
ఆ నీ నీళ్ళ కూడా తగుతున్నామండి ఎక్కువనే
ఉహు తిన్నరా మరి భోం చేస
తినలేదు అండి ఇంకా భోజనం బయట తినాలి
ఎందుకండి
ఇంకా మా ఇంట్లో అన్నం అంటే అన్నం బయట తిందాం అనుకుంటున్నాం అనమాట మా స్నేహితురాలు నేను మా స్నేహితురాలుని రమ్మంటే బయటికి కోచ్చింది అనమాట అందుకే గొడుగు తీసుకొని నీళ్ళు తీసుకో కొని బయటికి వచ్చినా
ఉహు మరీ ఏమి తింటున్నారండి
ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదండి ఇఫ్ మీక ఏమైనా తెలిసే నాకు చెప్పండి నేను తింటాం బయట
నాకేం తెలుసండి మీ మీకు తెలుసు డి
మీరు మీరు ఏం తింటారో చెప్పండి అవి మేము
అవునా నేను బయ టికి వెళ్తే నూడిల్స్ మంచిగా ఇవే తింటాను
కానీ అవి మంచిది కాదు కదాండి ఆయిల్ మొత్తం వేంచి వేంచి ఉన్ అంటది అది మంచిది కాదంట అండి మా నాన్న చెప్పిండు
అవునండి అది కూడా కరెక్టేనండి
అయితే నాకు ఆమ్లేట్ తినబుద్ది అవుతుందండి మీకు ఆమ్లేట్ చేయడం వచ్చా అండి
వచ్చండి ఆమ్లెట్ చేయడం
ఎలా చేయాలో చెప్పండి నేను ఇంటికి పోగానే అన్నం వండుకుంటా
అవునా అండి తిన్నారా అండి
తినలేదండి అయితే చెప్పండి మీరు ఆమ్లెట్ గురించి
ఏం చెప్పాలండి ఆమ్లెట్ ఎట్లా వేయడమా
ఆ అదే చెప్ప చెప్పండి అంటున్నా
ఎగ్స్ ఉన్నాయ అండి మీ ఇంటి
లేవండి ఇప్పుడు బయటనే ఉన్నా కదాండి కొనుక్కుంటా ఒక పది గుడ్లు కొనుక్కుంటా ఇంట్లోకి ఫ్రిడ్జ్ లో పెడతామండి
ట్ ఎగ్స్ ని ఒక బౌల్ లో కొట్టుకోండి
బౌల్ అంటే గిన్న కదండి అదేనా
ఆ గిన్నెలో కొట్ కోండి ఫస్ట్ కారంమే అండి ఫస్ట్
కారం ఎంత వయ్యాలండి ఒక కిలో వయాల అండి ఒక గుడ్డి
అ కిలో ఇ
అంటే మేము పచ్చడి చేసుకుంటాం ఆ ఒక్క స్పూన్ ఒకసారి చెప్ప అలా చెప్పాలి కదండి మరి నాకు తెలియదు కదండి ఒక చెంచా ఒక చెంచా ఇస్తామ అండి చెప్పండి
ఒక చెమ్ చేయండి కారం ఎక్కువ ఉంటే చన చేయండి వసినాక ఏం చేస్తారంటే కొన్ని మ అందు కొంచెల్ ని కొన్ని వాటర్ వేసుకని అది మిక్స్ చేసు
ఆ చె అవునండి
ఆ కలిసే వర కలుపుకోండి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసు బాగుంటందండి
వము మా ఇంట్లో మేము కాదం తినమండి ఇంతగనం
అంటే మనం మొత్త ఆమ్లెట్ కూడా తినొచ్చండి ఏం కర్రీ లే న్నా సో మీరు మళ్ళీ కర్రీ ఏం చేసుకుంటారని కొంచెం కారం కారంంగా ఉంటే బాగుంటది కదా అని
అలానే చేసుకుంటానండి
ఆ అయితే
అందులో కరియపాక వేసుకోవచ్చా అండి
చిన్న చిన్న
మా దగ్గర కత్తర ఉందండి కత్తర కత్తరతో కట్ చేస్తలే అండి
వాడరా అండి
అంటే కత్తర తోట అయినా కట్ చేయచ్చ అని మా ఇంటికాడ ఒక అమ్మాయి చెప్పిందండి అయితే మేము కత్తరి తోట కరియా పాకు కో మీరు కోస్తామండి
ఉ కట్ చేసుకోండి ఒక ఆనియన్ కట్ చేసుకోండి చిన్న చిన్నగా ఒక ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ
మీరు ఆ మాకు అట్లు చెప్పాలి కదండి మాకు అర్ అర్ధం కావాలంటే మాకు అంతా తెలుగు భాషనే నేర్పిస్తారండి మా ఇంటి దగ్గర
మనకి
అవునండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలా ఇంగ్లీష్ నేర్చుకుంటూ రండి కానీ తెలుగుని మర్చిపోయారండి బా మన మాతృభాషని
అవునండి
మీరు మాతృభాషలో మాట్లాడండి నన్ను మాట్లాడనియండి పక్కన వాళ్ళకి కూడా అలా చెప్పండి
ఆ నేన్ కూడా నేను కూడా తెలుగు బా భాషకే ప్రోత్సాహి ఇస్తానండి ఎక్కువ
ఆ మరి మాట్లాడేటప్పుడు మళ్ళీ తెలుగులోనే ఎక్కువ మాట్లాడండి
అయితే నన్ కు
ఆ అవునండి ఆ చెప్పండి ఇప్పుడు మీ ఉలి మీ ఉల్లిగడ్డలు చెప్పండి ఉల్లిగడ్డలది దగ్గర మచిపోయానను
ఆ ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ తీసుకొని అవన్నీ వేసుకోండి వేసుకున్నాక కొంచెం అల్లం వేసుకోండి ఫ్రెష్ ఇగ అల్లం పొట్టు తీసి అల్లముని ఆ రెండు రె రెండు మూడు నాలుగుఐదు ఎల్లిపాయలు తీసి దంచుకోండి
దంచాలా అండి అది అది ఉల్లిగడ్డ ప అది ఆమ్లెట్ పచ్చడి కాదు కదండి మనము ఆమ్లెట్ వేసుకోవడానికి ఇవన్నీ ఇవన్నీ ఎస్
అంటే టేస్ట్ బాగుంటదండి అట్టిగా కొట్టుకునే బదులు ఆ చికెన్ అన్ని కలిసి మసాలానుడి
గరం మసాలా మాకు తెలుస అండి గరం మసాలా అంటే ధనియాల పొడి అవన్నీ కొట్ కోకుంటాండి మా ఇంట్లో నేచురల్ గా చే
ఆ మేము కూడా అంతే చేసుకుంటాం అండి అది కొంచెం ఇంచి రెండు గుడ్లు పలగా కొట్టుకోండి కలుపుకోండి ఇక మంచిగా కలిసి రాగా కలుపుకోండి
తర నాకు తెలుస్ యూట్యూబ్ లో చూ
ఆ ఫ్లఫీ అంటే ఎట్లా అన అంటే లోపలా లేదండి లోపల ఒకటి ఉంటు కదా ధన్ ఏం తెలవదండి నాకు కూడా నాకు అ
ఆ ఆ చెప్పండి ఆ సరే అండి మీ మీ భాషలో మీ
ఆ పచ్చది ఉంటది చూడండి పసుపుది కలర్ అది ఒక దాంట్లో వేసుకోవాలి ఈ సోనా ఉంటది కదండి అది ఒక దాంట్లో వేసుకోవాలండి ఈ సోనాని బాగా కలుపుతుంటే మనకి నురుగులాగా ఫామ్ అయితదండి
ఆ చెప్ అవునండి
అప్పటి వరకి కలుప్కుంటూ ఉండాలండి ఇది కొంచం ఆయిల్ ఏసి ప్యాన్ మీద ఈ మనం పచ్చేది ఉంటది కదండి గ్లో వచ్చేది
అవునండి
మ్ అది ఏస్కొని దాన్ మీద ఈ నుర్జేస్కోండి ఇంత పొంగుద్దండి.
అవునండి ఇన్ మీరు కొంచం ఎ అసలు గుడ్ ఆమ్లెట్ అంటే మా అమ్మనేమో ఒక్క నిమిషంలో చేస్కొచ్చున్నానా అనన్నది మీరేమో ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పిరండి నా బ్రెయిన్లో మర్చిపోతనండి చిన్నగా సింపుల్పిగా ఏమన్న
మతిమర్ప మతిమర్పెదుకండి మీరు
అంటే అలా అలా అని కాదులేండి కని మీరు మసాలా అంటున్నారు, ఎల్లిపాయల్ అంటున్నారు, ఉల్లిగడ్డలు అంటన్నారు. నేనేమో ఇన్ని ఏయకుండా ఏమన్న ఏసిన్ననుకో
ఏ అట్లేం లేదండి బాగుంటదండి.
దగ్గర కొంచం ఆ ఆ మేము షోడా ఉప్పేస్తామండి షోడా ఉప్పు వాడ్తరా అండి మీరు
ఆహా ఎక్కో వాడమండి అది మంచిది కాదం
అవునా అయితే మా నాన్నకి చెప్ మా అమ్మకి చెప్తలేండి ఈసారి షోడా ఉప్పు వాడకడంమ్మా ఎక్కువ మా చి మాకు చిన్ననాటి స్నేహితురాలు చెప్పింది అని చెప్తలేండి.
పింక్ సాల్ట్ వాడతాం అండి రాక్
పింక్ సాల్ట్ గవ్వని తెల్వదండి ఉప్పు సముద్రం నుంచి వ వచ్చిన ఉప్పు మాత్రమే నాక్ తెల్సు
సముద్రం నుండి వచ్చింది అని ఇది కొంచం మంచిదన్నట్టు.
రాక్ సాల్ట్ అంటారండి రాళ్ళ ఉప్పు అంటారండి అది మంచిగుంటదంట అండి మీరు వాడండి
మొత్తం మండది. దొడ్డుప్ప
దొడ్డుప్పుూ అంటర్ ఆ దొడ్ అన్నంలో ఏస్తారండి అస సలు అన్నమయితే ఉడికేట ఇప్పుడు ఏస్తారు బియ్యంలా చాలా బాగుంటదండి ఉప్ అన్నం మేము ఏస్కుంటమండి అందుకే నేన్ అంటున్నా మీరు ఇంత కారం ఏస్తా అంటున్నరు మళ్ళ మిరపకాయలంటున్నరు ఆమ్లెట్కి అసలు నాక్ భయం అయితుందండి చేస్ కకోవాలంటేనే
చాలా బాగుంటదండి మీర్ అట్ల అనుకోద్దండి అసల్
అవునండి ఇప్పుడు ఇప్పుడు నేన్ బైటున్న అన్ చెప్ ప్పిన కదండి బిర్యానీ తింటే బాగుంటదా అండి అ
ఎందు అట్టిగా లేనిపోని అన్నీ ఎండాకాలంలో తింటే అసల్ ఇంకా పడవండి ఎండకి
సో నా వల్ల అయితేలేదండి మా అమ్మ నాన్ననేమో పొలం దగ్గరకి వెళ్ళారు
లైట్ గాంటే కొంచెం ఫుడ్ తీసుకోండి ఆయిల్ ఎక్కువ లేనిది నూనె నూనె నూనెన్నాయి తినొద్దండిక్ మళ్ళీ లావ అయిపోతాం పిం పప్పుల్స్ వస్తాయండి
అవునండి ముఖం మీద పింపుల్స్ బాగా ఎక్కువయినాయండి మా మా ఒక స్నేహితురాలికి
మనం తినే తిండే ఇట్లుందండి మొత్తం అన్న అవుతున్నాయి మనకి
అవునా అవునండి
ఇంకే తండి విశేషాలు
ఏం లేదండి ఇప్పుడు మా నాన్న పొలం దగ్గర మొక్క ఒక జనాక అంకులు సాన డి ఇలా మొక్కలు అంటే మొక్కజొ కంకులు పెరిగినాయి అవునా ఎలా చేయాలో తెలివదండి మా నాన్ననేమో అమ్ముతాడు అన్నమాట పది రూపాయలకి ఒకటి అన్నట్టు మా ఊర్లో మార్కెట్లా
ఫస్ట్ అవిటిని ఒల్చుకోవాలండి ఒల్చుకొని రోడ్ లో రుబ్బుకోవాలండి రుబ్బుకున్నాక కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్ని ఆ ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అందులోకి కొత్తిమీ కొత్తిమీర కరివేపాగాడ్ చేసుకొని మంచి మనం బడలుస్తాం కదండి కొంచెం
ఆ అవునండి తెలుసు వాడలు
కూల్లిగడ్డ చిన్న చిన్న గోసేసుకొని గారెలా వేసుకుంటే బాగుంటాయండి
అవునండి సార్ నేను మా ఇంట్లో రోజు మొక్కజొన్నకం లు ఉంటాయండి కానీ కి ఇలా చెయ్యాలని తెలియదండి మీరు చెప్పారు కదా ఖచ్చితంగా చేస్తానండి
ఆ బాగుంటాయండి బారలు
కానీ నూనె ఎక్కువ కా మంచిది కాదంటే కదండీ ఈ బాడీ క
దక అంతేగాని మనం ఎప్పుడ ఒకసారి చేసుకుంటాం మమాని మ ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదేమో
ఆ అయితే ఏం కాదండి అప్పుడప్పుడే కాబట్టి తింటామ అండి మేము కూడా అయితే మా ఇంట్లోనే మేము అమ్ముతాం కాబట్టి మేమే వడలు చేస్తాంలేండి ఈసారి
ఎప్పటికీ అమ్మడి వాళ్ళు మీరు ఒకసారి ట్రేసి చూడండి కవాత మళ్ళీ మంచిగాంటే మళ్ళీ ఒకసారి చేసు
మీరు మా ఇంటికి రండి మీకు మొ క్కజొన్న వడలు చేసి పెడతా
ఆహ్ వస్తానండి మాకు ఇష్టమండి అవి
అవునా మీకు మొక్కజొన్నకంకులు పంపి యాల అండి మరి ఒక బస్తా.
ఏ బస్తా ఏం అక్కర్లేదు లేండి ఒక నాలుగైదూ
పార్సల్ జేసి పంపిస్తాంలేండి మాకు తెలిసిన వాళ్ళు ఉ న్నారు మీ అటు సైడు ఊరు కొచ్చినప్పుడు మాకు చెప్పండి చెప్తలేండి మీకు పంపిస్తా.
మ్మ్ సరే అండి పంపండి
పంపిస్తానండి మీకు ఈ విషయం తెలుసా అండి ఇప్పుడు గ్యాసులు ఉండట్లేవంట మలే వండుకుంటున్నారు హాస్టల్ ల్లల్ లో అన్నిట్లలో
బిన్
ఆహ్ గ్యాస్ లేదండి ఇక్కడ చాలా ఇబ్బంది అయితుంది మాకి ఇక్కడ
సర్లేండి ఇంకా రేప్ హెల్తీ మనకి
అవునా అండి సరే అండి మరీ
మ్మ్ సరే ఉంచతానండి మరి
ఆహ్ జాగ్రత్త అండి మీరు గూడా
ఆహ్ ఓకే అండి